హలో హాయ్ అండి బాగున్నారండి గుడ్ ఈవనింగ్ అండి
బాగున్నామ్మ్ అండి మీరు ఎలా ఉన్నారు లేదండి ఇప్పుడు ప్రిపేర్ చెయ్యాలి
మేము చెయ్యాలండి పిల్లలు బాగా తింటారు స్నాక్స్
ఏం చేస్తారండి పిల్లలు ఏం బాగా తింటారు
పిల్లలు సేమియా పాయసం బాగా తింట పాయసం కాదండి సేమ్యా ఉప్మా బాగా తింటారు సేమ్య ఉప్మా బాగ తింటారండి
సేమియా ఉప్మా నా
రీసెంట్ గా ఏ మూవీకి వెళ్ళారండి మీరు
రీసెంట్ గా మూవీ థియటర్ అంటే ఈ మధ్య థియేటర్ లో ఏం చూస్తలేదండి అన్ని టీవీలోనే ఆ ఎక్కువ సిరీస్ అవి చూస్తాము హాట్స్టార్ జీ ఫైవ్ ఈ ఎక్కువ యూస్ చేస్త అంట
అవునా సీరియల్స్ చూడరాండి మీరు చూస్తారా
అహా సీరియల్స్ ఏమి లేదు
అవునా మీకు ఇష్టమైన హీరో ఎవరండి
హ్మ్మ్ మహేష్ బాబు ఇస్టమండీ
సినిమాలు చూస్తర ఎక్కువగా మహేష్ బాబు యి?
ఎక్కువగా అంటే కాదు, ఏమొ
అదే అదేనండి, హీరోయిన్ ఎవరిస్టమండి
ఉన్నారు ఇద్దరు
అదే నండి ఇంక ఏంటండి విశేషాలు? మేమైతే పవన్ కళ్యాణ్ మూవీకెళ్ళామండి.
ఆ బావుందా అండి మూవీ? స్టోరీ ఏంటండి
స్టోరీ ఏంటండి అంతా అడవిలోనే చేసారంటాళ్ళు.
ఆహా
ఉమ్ సాంగ్స్ పెద్దగ అంత బాగ బాగోలేవండి సాంగ్స్ కూడా
ఉమ్ హ్
కానీ మా ఫ్రెండ్ బా బావుంది చూస్ సిరా ఒకసారి అంది
టే అందులో ఏదో ఆ సినిమాదే వేరే సాంగ్ గూడ ఏదో ఉన్నట్టుందందుకే
ఆ అండి ఓల్డ్ మూవీలో తందే పాత మూవీలోదీ దిన్ ట్లోకి యాడ్ జేస్తారండి
అదే నచ్చుంటారు గద
ఉమ్
అదే అన్నంక ఇగ అదే నచ్చుతుంది చి వెబ్ సిరీస్ ఏం చూడరండి మీరూ
లేదు లేదండి చు అంత టైం ఉండదండి, ఇంట్లోపనే సరిపోతుందండి.
ఒహొ
ఉమ్ ఏమున్నా నైట్కే చూస్తామండి.
నైట్ అంటే పిల్లలు పాడుకొన్నాకా
అయ్య రీల్స్ చూసుకుంటు ఉంటామండి అంతే టీవీ కూడా కాదు రీల్సే ఫోన్లో రీల్స్ చూసుకుంట కొదిసేపు, తర్వాత పడుకుంటామండి
ఆహా
మా ఆయన ఫోన్ లోక కొత్త మూవీ చూశాడండి
ఆహ ఏం మూవీ అండి
అదే పవన్ కళ్యాణ్ దె చూసారండి
ఆహా
ఇంకేటి లేదు
లోని కొత్తగా ప్రజెంట్ రిసార్ట్ అని ఇది మాడ్ ఫర్ ఈచ్ ఆథర్ మీరు చూసారా?
ఏదండి ఆహ లే లేద్ లేదండి చూడలేదండి
ఆ ఎక్కువైపోయినయండి అంటే బిగ్ బాస్ లాగే సేమ్ అలా చేద్దామనే చేత్నారు.
బిగ్ బాస్ జూసేవాళ్ళన్ టి
మీరా మీరా?
రోజుంటే చూసేవాళ్ళం
బిగ్ బాస్ బాజూసే వాళ్ళమండి అయిపోయిందిగా బోర్ కొడుతుంది ఇప్పుడు మాకు
అందులో ఎవరు విన్నావని అంటున్నారండి
నేనా
హలో
నేనైతే డెమోన్ పా డెమోన్ పావన్ అని అనుకున్నానండి ఆడే విన్నవుతాడు అనుకున్నా అంటే ఆడు కొన్ని కొన్ని రో కొన్ని కొన్ని సార్లు టాస్కులు బాగానే చేసేవాడండి
అద లాస్ట్ లో వచ్చాగండి ఆ రీతూ వెళ్ళిపోతే చేయటం మొదలు పెట్టాడు అప్పుడు నుంచి బాగాలేదు తన బిహేవియర్ కూడా ఉన్నప్పుడు అది బాాలలేదు కదా
ఆ అదేనండి అందుకే అడు థర్డ్ వచ్చాడేమో
ఆ
అంటే పవన్ కళ్యాణ్ అయితే అనుకోలేదండి నేను
నేనయితే ఇమానేలా అనుకున్నాను
ఆ ఖచ్చితంగా ఆడి ప్రతి ఒక్క టాస్ కు విన్ అయ్యాడంండి
మరి ఆ థర్డ్ క్లాస్ కూడా ఎక్కువలేదు
అదే ఇమాన్యువల్ చనా ఘోరం అండి పాపం నువ్వు ఎలిమినేట్ చేసేయ్
పవన్ క ఇవ్వాల్సిన ప్లేసు పోనీ ఎమ్మానిల్ కి
ఇచ్చినా బాగుండేది ఆ సంజనా అసలు సంజనా కూడాడా చూడు ఫై విదాకలా లాస్ట్ లో దాకావచ్చు అంటే టాస్క్ అంతగా ఏది విన్ అవలేదండి
హ
హ
అద ఒక అన్ ఫెయిర్ అనిపించింది బిగ్ బస్ బ
అదేనండి
మీరేం చేస్తున్నారు
ఇంకేంటండి మీరే చెప్పాలండి ఈ రోజు ఏం కూరు ఉండారండి మీరు
మారి పొట్టటం డీ
పిల్లలు బాగుంటారండి మీ పిల్లలు
లేదండి లేదండి అంటే మా ఊళ్ళు చిన్నపిల్లలకి రీసెంట్ గానే అవాటు చేసుకుంటున్నాని కాదు అక్కదిసు లో పోన్నా
ఆలుూ కర్రీలోకి పూరి గాని దోశగాని చేస్తే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు
అంటే కారంం బాగా చిలప్పు చంగ చేసు
లేదు లేదండి కారం లేదు తక్కువ చే తక్కువ వేసి చేస్తానండి నేను ఆలోచన
ఇప్పుడే తింటున్నారు కదా మళ్ళీ ఆ కర్రీలో కూడా కొంచెం గియ్య వస్తేనే తింటారు
ఆ నేను కూడా అంతేనండి గీ వేస్తేనే తింటానండి మా పిల్లలు కూడా
అ అదొకటి అలవాటు అయిందిే రీసెంట్ గానే ఏ కోరున్నా కొంచెం అందరు కొంచెం నెేసి పడుతుంది
అదేనండి ఆకూరలు బాగా వేసుకో ఆడుతారండి మీరు
ఎక్కువ మరీ ఎక్కువ కాదండి అంటే అది చేయడంమే మ ప్రాసెస్ కాదు
అదే అదండి కానీ మంచిదే కదండి పిల్లలకి
పిల్లలకి
మేము బాగా వాడుతామండి ఎందుకంటే మా అత్ త్తయ్య గారు చెల్లో నుంచి బాగా తెస్తుందండి అక్కురా చేలో చేలో నుంచి కోసుకొస్తుందండి మా అత్తయ్య గారు
బీన్స్ ఆకు కూరల
తోటకూర అది మీకు పేర్లు తెలవండి నాకు కూడా ఎక్కువగా పెద్దగా మా తాతయ్య గారి ఇంటికాడేమో కూర ఎక్కువ వేస్తారండి ఇంటికాడే వేస్తారు బాగా దొరుకుతుందండి మెంత కూర కూడా ఎక్కువ వాడతానండి పప్పులోకి
పప్పులోకి ఆ పప్పు మెంతి కూరా బాగుంటంది టేస్ట్ కూడా బాగుంటుందాన్ దో ఫ్రై చేస్తాం పప్పు చేసుకుంటాం ఉమ్
ఎక్కువగా యూస్ చేస్తాం మేము మీరు బాగా పడుతుందండి మీరండి
మార్కెట్ లో దొరుకుతున్నాయా
మాకైతే ఇక్కడ అసలు పీకోటానికే ఏళ్ళమండి మా తాతగారు రోజు కాల్ చేస్తారండి తీసుకెళ్ళండి మేమే వెళ్ళట్లేదండి అంతే ఎక్కువగా ఉంది ఇక్కడ మెంతుకూరా వెజిటబుల్స్ అన్ని మోస్ట్లీ మక్కీ చెల్లో పొలంలోనో ఇంటికాడో దొరికితాయండి ఎక్కువ కొనే పను ఉండదు
ఉమ్ మంచిదండి మంచి వర్క్ ఆర్గానిక్
ఉమ్ మీకు
మాక్ ఇక్కడ అన్ని కొనుక్కోడమే అండి
ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సిందే కదా
కొనుకోల్సింద్
మీకు విలేజ్ ఇష్టమా సిటీ ఇష్టమా అండి
అంటే కమ్యూనికేషన్ ప్రకారం వీళ్ళ సిటీ ఇష్టం అద్దె కెనడాలో వెదరు కల్చర్ ఇవన్నీ కలిపి పంటురిస్ట్
అదే అదే అండి ఇంకేంటండి విశేషాలు
సొంతూలో కూడా సేమ్ ఇలా సిటీలో ఉన్నట్టుగా ఉంటే ఇం కాదు తప్ప
ఉమ్ అంటే నాకు సిటీ ఇష్టం అండి రావాలని ఉన్ ఉందండి మాకు కూడా
ఆహా
ఉమ్ అంటే మాకు ఇక్కడ అలవాటు అయిపోయా ఇక్కడికి కూడా అక్కడ కూడా చూడ్ చాలి అక్కడ అక్కడ ఆయన్ని చూడాలి సిటీలో
మమ్మీ మీ పిల్లలు కూడా ఉన్నారు అన్నారు కదా
ఉ మా వాళ్ళు ఉన్నారండి మా బంధువులు ఉన్నారండి హాలిడేస్కి వెళ్తామండి
హాలిడేస్కా ఏ ఊరు వెళ్తారండి
మేము హైదరాబాద్ వెళ్తామండి మీరండి
అది ఓన్ వండర్లి రాజమండ్రి వెళ్తాం
అదే అదే
అక్కడ కూడా బాగా కొత్తగా మాల్స్ జరుగుతునయి,
ఉ మాకు ఇవన్నీ చూడడం కదండి అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే కొత్త మా పిల్లకి బాగా ఎంజాయ్ చేస్తాం, ఉంటారంట
ఓహో
ఇంకేంటండి విశేషాలు అక్కడ మాల్స్ లోనే థియేటర్లు ఉంటాయిగా మూవీస్ కి తీసుకెళ్తారు మా వదినగారు
రోజు ఒక చోట తిప్పుతుందండి చార్మినార్ అని, గోల్కొండ అని
ఉహు
అక్కడ ఏదో మ్యూజియం ఉందండి నేమ్ మర్చిపో పోయాను నీ పిల్లలకి యూజ అయ్యేది.
హైదరాబాద్ ఇప్పుడు బాగా డెవలప్ అయింది గా
మూవీస్ కూడా బాగా తిస్తున్నారు ఎక్కువగా సీరియల్స్ మూవీస్ అన్ని అక్కడే కదండి,
అవునువును రామోజీ ఫిలిం సిటీ పెద్ద ఫేమస్ కదా
ఆ ఫేమస్ అండి ఇంకా అక్కడ ఏమన్నా ప్లేసెస్ మీకు నాకు తెలియకునవి చెప్పరా,
హైదరాబాద్ అండీ నాకు పెద్దగా హైదరాబాద్ తో పరిచయం లేదండి
అవునా రాజమండ్రిలో ఏవి బాగుంటాయిండి, రాజమండ్రిలో
అవునా మాకు తెలియలేండి ఎప్పుడు మేము అటు సైడ్ కూడా రాలేదు అసలు,
ఇస్ ఇస్కాన్ టెంపుల్ అని ఉంటానేయి కృష్ దయి
ఉ
తే వాటర్ పార్క్
అదే అదే అండి మీరు సిటీలో ఉంటారు, కాబట్టి మీకు అవన్నీ తెలుసు మీకు కొత్త అనిపించదు మేముస్తే మాకు అయన్నిక వస్తే హ్యాపీగా ఉంటుంది, మాకు చోటు పక్కననికి ఎంజాయ్ చేతాం బాగా
అ హైదరాబాద్ ఎన్న మా రాజమండ్రి కి కూడా వేలండి,
ఆ వెళ్తామండి మా మా ఫ్రెండ్ ద అదే ఊరేనండి
హ అక్కడ కూడా బడ వ్యవసా ఇలా అక్కడ కూడా చూడండి పాప అక్కడ అక్కడ ప్రసాద జివాజీ అ మాలు ఒకటి కట్టరు అది ఐమాక్స్ రాజమండ్రిలో ఫస్ట్ టైమ్ క్స్ అనమాటది ఇ ఫైనాన్స్ లేం లే అదే
ఉ శ్రీరామనవమి బాగా చేస్తారు కదండి అక్కడ
ఆ బాగా చేస్తార అన్నే టెంపుల్స్ ఉన్నాయి కదా అంత పెద్ద పెద్దయ్య ఉన్నాయండి